హలో
హాయ్ ఏం చేస్తున్నావో?
ఏమి లేదు పని అయిపోయింది. ఇంకా బట్టలు ఉతకాలి ఇంకా ఐపోనట్టే
అవునా ఎక్కడికి ఈ రోజు ప్రోగ్రాం ఏంటి నాదైతే ఇంకా పని ఏమీ అవ్వలేదు సరే ఎక్కడికి మరి ఈ రోజు ఎక్కడికైనా వెళ్తున్నావా?
ఆ అవును వెళ్ళాలి. ఎగ్జాము ఉంది ఈరోజు పరీక్ష రాయడానికి వెళ్ళాలి. ఏం పరీక్షలు ఆ చదివాను ఉమ్ ఏదో ఇ నా దగ్గర ఉన్నంత పుస్తకాలలో చదివాను ఇంక కొంచెం కొన్ని ఆ సబ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ అవి పూర్ చెయ్యలేదు కాబట్టి ఎలా వస్తుందో ఏంటో పేపరు చూసి రాస్తాను. అవునా ఉమ్ ఉమ్ ఉమ్ ఎక్కడ మరి అలా శాలా పని ఉంది నీకు నాకు వచ్చేసి ఇది మన తనికడ్ల దగ్గర విజయ కళాశాల ఉంది కదా అక్కడ వెళ్ళి రాయాలి పరీక్షని
అవునా ఉమ్
ఎవరెం టైంమది మస్త్ ఉంటాదా తర్వాద్ది ఏమి ఉండదా ఆ అవును ఉమ్ అవి ఎలాగో అలాగ మా వారేమో ఒ ఆ ఆయన పనికి ఆయన వెళ్తా అంటున్నారు వస్తా రమ్మంటే నాకు రావడం కుదరదు అంటున్నారు నేను ఒక్కదాన్నే మ్ ళ్లాలి ఏం కాదు అటు అది మా ఊరు సైడే కదా అంటే అమ్మ వాళ్ళ ఊర్ సైడ్ డే కదా కాబట్టి వెళ్ళగలను ఒక పనిచెయ్ ఒక గంట ముందు బయలుదేరి బయలుదేరి వెళ్ళు అలా అయితే నువు కరెక్ట్ టైమ్కి కరెక్ట్ సమయానికి చేరుకోగలవు అవును ఉమ్ నువ్వు చెప్పిన విధంగా వెళ్ళాలి గంట ముందే వెళ్తాను వెళ్ళి ఉమ్ రాస్తాను పరీక్షని నా కద్ ఇంకొక పది రోజులా తొమ్మిది రోజులు ఉంది నీ కోసమే ఇంకా సమయం కొంతముందు ఇంకా చదవల్సుంది చదవాలి
లీజుక్ నేను ఇక్కడ మా నాన్న స్నేహితులు ఉన్నారు వాళ్ళకు నేను కలిసి చదువుకుంటాను
అలా ఆవును స్నేహితులు నువ్వు అలా కలిసి కూర్చొని చదివితే దానివల్ల మనకి ఎక్కువగా గుర్తుంటుంది ఊ అందుకని కలిసి చదుతుంటుండాలి మేము ప్రయోజకుందుతున్న అందరి కొరకు నీకు ఊ చదువుకుంటున్నాము కలిసి ఒక్కొక్కరోజ అయితే రాత్రి అ కరెక్ట్గా పది మంది అవున తినేసి చదువుతారా అయితే కలిసి
ఉన్నా స్నేహితులు అండీ ఆయన కొన్నిటిని హలొ అలా టు థౌసండ్ ఇదే అనుకుంది ఉత్తమం ఏ నన్నెదో
వేరే వాళ్లకు అది ఇద్దరి మధ్య పట్టించుకోకుండా అందరు అని అదించిది ఉంటదు ఊ ఊ
అ
విద్య విద్యకు నాకు నీకు మార్క్స్ ఏసారు అది చాలా మంచి పని అలానే చేయి నువు ఎవరికైనా ఏమైనా. అమ్ సందేహాలు ఉంటే మనము చాలా ఓపిక్గా చెప్పాలి ఎందుకంటే కొంతమందికి వచ్చు ఉంటుంది కొంతమందికి రాదు అందరికి రాదు వ్వాలి అంటే అది కుదరదు కదా ఎవరి జ్ఞాపక శక్తి వాలకుంటుంది. కాబట్టి చాలా మంచి పని చేస్తున్నారు మీ వాళ్ళందరినీ అలా రోజు పిలుచుకుని చదువు వాళ్ళతో పాటుగా నువ్వు కూడా చదువుకో ఏమైనా సందేహాలు ఉంటే వాళకు చెప్పు నిన్ను ఎంత బాగా తరచు ఉంటారో వాళ్లు నిన్ను ఎంత బాగా చెప్తుంది. ఉమ్ పరీక్ష టైలో కూడా వాళకి ఎక్కువగా ఆనంద గుతచ్చ ఉమ్ వాళ్ళు రాసుకుంటారు మంచిగా రేపు వాళ్ళు పాస్ అయితే నన్ను తలుచుకుంటారు కొన్ని సందేహాలున్నా నా స్నేహితురాలు అన్నీ మంచిగా చెప్పింది మాకేటువంటి సందేహం లేకుండా అని కూడా అనుకుంటారు వాళ్ళు అలాగే అనుకు టారు ఇకా ఈరోజు మీ ఇ ఇక మీ పరీక్షకు పణకు ఉహు ఇప్పుడు కాదులే ఇంకా గంట వరకు ఉంది ఉమ్ ఆల్ గంట తర్వాత్ ధులే లోపల అడియు హా వెళ్తాను
కంగారు పడకు ఉమ్ చాకా
ఉహు
ఆ స ఆ భగవంతుడే ఉన్నాడు చూసుకుంటాడులె ఆ అది లేదు అవును నీతో పాట్ రాసి
ఎక్కక్క మతే వక అమ్మాయికి ఏమో వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందట రాయడానికి కుదరదు అందులోనూ చదవలేదు సరిగా అంటుంది తను వెళ్ళదట మిగత వాళ్ళు మాత్రం వెళ్తున్నారు రాయడానికి
అదేంటి గంటనరనేగా పరీక్ష రాసి వచ్చి చూడొచ్చు కదా వెళ్ళి పెళ్ల్ళికి వెల్లద్
ఉమ్ ఏ మొతనో అంతే ఉమ్ పెళ్ళికి వెళ్ళాలి అంటే పెళ్ళికి వెళ్ళాలి ఇంకా అంతే గద నేను చెప్తాను పరక్షరాయాలీ రాయొచ్చు కదా అని చెప్తే ఆ లేదు లేదు పెళ్లి నాకు ముఖ్యం ఏం కాదు ఈసారి ఇంకా ఏమైనా జాబులు పడితే రాసుకుంటాను అని చెప్పింది
సరేలే సరే మరి ఉంటానా
ఆ సరే ఉంటాన ఆ మంచిగా చదువుకో మరి ఏ పరీక్ష ఉంది కదా మంచిగ చదువుకో ఏమన్న వచ్చినా నీకు తగినట్టుగా నేను ఆ చెప్తాంలే పో పదిహేను నిమిషాలు వచ్చాయి దానికి మోడల్ చూసుకోనిపో తే ఎందు కూడా
ఇష్ట పెంచుతారా అండీ ఆ